హలో
చూపిస్తుందా
ఆ ఇప్పుడు మీకు వినిపిస్తుందా నా వాయిస్
ఆ అసల్ కాల్ కొంచెం స్టక్ ఐతుంది చాలా
అవునా
మ్మ్
ఇప్పుడు వినిపిస్తుందా జుడండి
మ్మ్ ఆ ఓకే ఇప్పుడు ఓస్తుంది ఆ ఇప్పుడు వస్తుంది
మ్మ్ చెప్పండి స్టోరీ మధ్యలో ఆపేసారు
ఐతే ఆ అ ఆ అంటే మీ లైఫ్ లో ఏమన్నా ఎక్స్పీరియన్స్ అయ్యారా హారర్ అట్లాంటి స్టోరీస్ గురించి బా
ఆ చెప్పండి
మీ లైఫ్ లో ఏమన్నా స్టో హారర్ స్టోరీ గురించి కొంచెం ఏమన్నా తెల్సా చెప్పారా మీకు ఎక్స్పీరియన్స్ అయ్యారా అంటున్నా
నేనేం ఎక్స్పీరియన్స్ అవ్వలేదు మీరేమన్నా అయ్యారా
అంటే మా రిలేషన్స్ అయ్యారు
ఓకే
మలి నింకా ఇప్పుడయితే అయితే ఒక ఒక హస్బెండ్ అండ్ వైఫు లవ్ మారేజ్ జేస్కున్నారు అయితే వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇష్టం లేకున్నా గానీ ఇంకా ఆళ్ళ అబ్బాయి కోసం ఒప్పేస్కున్నారు
మ్మ్
ఆడితే ఆమె ఈగా వాళ్ళ ఇష్టం లేకున్నా గాని కొంచెం ఆమెను ట చార్చేస్తా ఉండేది అలా స కొడుకున్నప్పుడు ఒకలా లేనప్పుడు ఇ కోలా ఈగమేని కొంచెం చాన అంటే చానా సఫర్ జేస్తా ఉండేది అయితే ఆమె కాన్సివివ్ అయి కాన్సివయిండే కాన్సివయితే అబౌట్ గూడా వాళి ఆ
మ్మ్
మళ్ళ నాగరాజ్గూడ సే ఐతే అయింది ఒకసారి అయితే ఎందుకు వల్లోకసారి ఇట్లా జేస్తే వాళ్ళ ఆ ఇష్టం లేదు ఇష్టం లేకుండా చేసుకున్నాగని చెప్పేసి అ బా ఇదే చేసుకు అంటారు గదా
ఆ
అట్లా చేసారు అని జేప్పి అన్ అన్నారంట అట్లా మొత్తం ఇగ ఆమె మొత్తం వీక్ అయిపోయా ఆమె బాడీ మొత్తం మొత్తం ఘోరంగా బక్కగా అసలు ఎంత మోత్ అట్లంటె స్కెలిటన్ అయి అయిపోయినట్టైపోయింది వాళ్ళ హస్బెండ్ గూడా చాలా హెల్త్ ఇష్యూస్ ఒచ్చాయంట ఎద్ ఎవర్చుతున్నారంటే ఇప్పుడు అబ్బా హస్బెండ్ వళ్ల్ళ సిస్టర్స్ ఉంటారుగా ఆడపడుచు.
ఆహ్
వాళ్ళే ఆహ్ వాళ్ళు వాళ్ళు. ఆహ్ అప్పుడు వాల అత్తమ్మా. అందుకు వస్తుంద డైలీగ ఆమెకు అసలు ఒక మాక్సిమం ఒక ఎయిటబోషన్స్ అట్లా అయిపోయాయి అట్లా కాన్సెవ్ అవ్వడం ఆ బోట్ అవ్వడం కాన్సీవ్ అవడం అబొట్ అవ్వడం ఆమె మొత్తం ఫిజిక్ అయ్యి మొత్తం వీక్ మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయిపోయిందట ఇప్పటికి ఆమె ఆహ్ వా. అంటే ఆ స్టోరీ నాకు చెప్పిన వాళ్ళయితే ఇంకా అదే జరుగుతూ ఉంది ఎక్కడి. ఆడికి వేళ్ళినా గాని. చాలా స్ట్రాంగ్ గా చేసారు వాళ్ళు. హెల్ అసలు చాలా కష్టం అని అంటున్నారట. చాన మీరు ఆల్మోస్ట్. చావు అంచులు దాక వెళ్ళిందట అన్నిసార్లు అబాట్ అయితుంటే. ఆమె మొత్తం వీక్ అయిపోయి యూట్రస్ అనేది కూడా. చాలా వరకు వీక్ అయిపోయిందట.
అయ్యో అంటే ఆమెకి ఫస్ట్ నుంచి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా.
లేదు నార్మల్గా మా మామూలుగా మంచిగానే ఉండే కాకపోతే. వీళ్ళే ఏదో చేశారు అని అంటున్నాను అది నీజమో అంటే వీళ్ళు అడిగిస్తే. తెలిసిందట ఇట్లా చేసారు. ప్రగ్నెంటే అసలు అందదు ఈమె ప్రెగ్నెన్సీ అని ఏదో బందను. అంటారు కదా. అట్లాంటివి చేశారు అమెకు. చాల కష్టం ఇంకా తిరుగుతూనే ఉన్నారంటా తగ్గి అంటే తీయించుకోనికి. ఉమ్. ఆయిల్ పెట్టిచ్చుకొని గట్ల తిరుగుతారు కదా అట్ల తిరుగితా ఉన్నరట.
మరి వాళ అంటే ఇంట్లో తెలుసా అండి.
ఇష్టం లేదు. ఆహ్ తెలుసు కానీ వాళ్ళకు ప్రూఫ్స్ అంత పర్టికులర్గా. ప్రూఫ్స్ కరెక్ట్గా తెలిదట కొం కొంతమందేమో. కావాలని అంటున్నారు వాళ్ళను. అని వీళ్ళకి అగైనెస్ట్గ చెప్తున్నారట. మీరు నమ్ముతారా ఇలా ఇలాంటివి.
కంప్లీట్ గా నమ్మను అని చెప్పను అలా నమ్ముతా అని కూడా కాదు.
చేయొచ్చా అండి అది మన కళ్ళతో చూస్తే. మనము నమ్మగలుగుతం.
ఉమ్ అది కూడ నిజమేలే చూసేదాకా ఏది నమ్మలేం.
కానీ ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనని మోసం చేస్తాయని అంటారు కదా.
ఉమ్.
అది ఎంతవరకు నిజమో.
అవునండి. ఇంకా అదొకట్టే స్టోరీ ఉందా మీ లైఫ్ లో.
ఆహ్ అంటే. అసలు అయితే అది చానా డీపుగా ఉంటుంది కనీ నేను. ఇట్లా షార్ట్ కట్ లో చెప్పేసా కొంచెం డీప్ గా వేరే వేరే వర్డ్స్ వస్తాయి అందులో.
ఉమ్ అవునా ఓకే.
విను క్యాడి షార్ట్కట్ లో అవన్నీ చెప్పేసాను ఇప్పటికి వాళ్ళు చాలా వరకు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారట ఇంకా తగ్గలేదట
ఇప్పడికి వాళ్ళకి పిల్లలు కాలేదయితే
మా ఇంటి దగ్గర కాలేదు కాలేదు. చాలా సఫర్ ఐతుండు ఆయన కాకపోయే సరికి యా వాళ్ల హస్బెండ్ కూడా కొంచెం సాప్. పోటు ఉంటున్నారు కాబట్టి ఆమె. సర్వే అయితుంది
ఉహ్మ్
అందరికి
ఉమ్
ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమోదో స్టోరీ అట్లాంటి వింటే స్టోరీలు
సొంత కొడుకే కదా కొడుక్కిగా
కొందరి మెంటాల్టీ ఏంటిదంటే వాల్ ఇప్పుడు ఆమె మళ్ళీ వాళ్ళ రిలేషన్ వాళ్ళ అమ్మాయిని చేయ్యాలి అని అనుకున్నారట
అవునా
కొంచెం ఇగ మనీ మైండెడ్ ఉంటంద్ గద కట్నం అది ఇది అని
ఉమ్ మని మైండెడ్ ఆ వాల్
ఆ కొంచెం మనీ మైండెడ్ ఇంగా డోరి దేలే అదేలే ఇదేలే అని ఆమెను కొంచెం సఫర్ జేయడం గుచ్చిగుచ్చి మాటల్ అట్లాంటివి ఆనడం వల్ల ఆమెను ఫీజ్ మెంటల్ గా చనా సఫర్ చేస్తా ఉండే దట
మ్ హ్
ఆమె అంత అయినా అన్ని అబోషన్స్ అయినా గానీ ఆమె తట్టుకొని ఉన్నదంటే ఇంకా గ్రేట్ అసలు
నిజం
మొదట ఆ భాదకి కుంగిపోయి ఏదో ఒకటి చేసేస్కుంటా అతం
హ్మ్ అంటే మరి తాను ఒకసారి హాస్పిటల్లో కూడా చెక్ చేసుకుందా మరి
ఆ హాస్పిటల్లో చెకప్ అంతా అయింది అంతా నార్మలే ఒస్తుందట
మాములుగా ఇట్లా అడిగే వాళ్ళు ఉంటారు గా వాళ్ళ దగ్గరికి ఏళ్ళి అడిగిస్తే ఇట్లా అని చెప్పార అటా ఇగ
ఉహు ఉహ్మ్
ఇగ వాల్ చాలా ప్లేసెస్ తీరగారట అంటే మంచిగా అవ్వడానికి కా ప్రెగ్నెన్సీ ఆనందుకు చాలా ప్లేసెస్ తిరిగిన గాని అది చాలా స్ట్రాంగ్ గా చేసుంది అని అంటున్నారట
ఉహుహ్మ్
పాపం ఏమైందో ఇపుడు చాలా రోజులు అవుతుంద్ ఒక సిక్స్ మంత్స్ ఒ సెవెన్ మంత్స్ ఒ అవుతుంది ఆ స్టోరీ నాకు తెల్సు మా సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది ఇంకా తర్వాత ఏం ఇట్లుందని అనేది తెలిద్ ఇగ వాల్ నాతోన్ అంత కలవలేదు
మ్ హ్ మీకు కూడా తెలియదుంటారు ఎక్సెక్ట్స్ వాళ్ళ సిచ్యువేషన్
వాళ్ళా అమ్మ వాళ్ళు గూడా చాలా సఫర్ అయితున్నారు ఆమెని అట్ల చూసి మొత్తం వీక్ అయిపోయి ఎంతైనా పేరెంట్స్ కెట్లుంటది ఎట్ల ఇట్లా అయింది ఇమియా అని
అవును
అమ్మాయి వాళ్ళ మదర్ వాళ్ళు వాళ్ళ భార్యల దగ్గరకి తీసుకెళ్ళి ఇట్లా ఇట్లా సిచ్యువేషన్ అని చూపెట్టి చానా వరకు టెంపుల్స్ అవి ఇవి బాగానే తిరిగారట
అవునా
తె తిట్టాను అయిపోయినాక
వాయస్ కట్ అయిపోతుందండి అర్థం గాలే
హ మీరు తిన్నారా
ఆ నేనా ఆహ్ ఇప్పుడే తీనేసాను
ఏం కర్రీ చేసారు
కర్రీ వచ్చేసి తోటకూర పప్పు
ఓకే అండి
ఒకే అండి